ఆ
హలో గుడ్ ఈవినింగ్ అండి
ఆ గుడ్ ఈవినింగ్ మేడమ్
బాగున్నారండి ఆ బాగున్నమండి
అవును మేడం డిన్నర్ అయిందా మేడం
ఆ కాలేదండి ఇప్పుడే చేస్తున్నా అండి వంట
అవునా మేడం ఏం కర్రీ చేస్తున్నారు.
ఇప్పుడే పప్పు చేస్తున్నా అండి
పప్పే చేస్తూన్నారా
ఉమ్ మీరేం చేస్తున్నారా అండి
నేనా మేడము ఏం లేదండి ఇగ కాయేష్నం పడుకు నాట్ల కొం జధ కోల్డ్ అయిందని పడుకున్న మేడం
ఓ కోల్డే అయిందా అండి
ఉ
ఉహు మరీ ఏమన్నా టాబ్లెట్స్ గిట్ల వేసుకోపోయారండి.
వేసుకున్నా మేడం మార్నింగ్ డోలో ఉన్నూ సిట్రిజన్ వేసుకున్నా గాని గొంతు మొత్తం పట్టేసుకున్నట్టు అయింది.
అవునా అండి
ఉ
ఉమ్ ఏమన్న ఆవిరీ పట్టక పోయారా మరి వేడి వాటర్ లో
అవున్ పడతా మేడం వేడి వాటర్ లో జాండ్బాం వేయాలంటర ఏమ్ వేసుకో మంటరు
జండుబాము వేసుకున్నమంచిదేనాండి లేకపోతే నెక్స్ట్ ఇంకా వా ఆది ఇది ఉంటాయి కదండి జమాయి లాకు అవి అయితే ఇంకా తొందర అసలు పడుతాయంటే స్నానం చేస్తే బాడీ పెయిన్స్ కూడ పోతయ టండి అవి వాటర్ లో ఆ వేడి వాటర్ లో వేడి చేసుకొని ఆ ఏంటండి
తేలి వరీ అయినప్పుడు వస్తరు
ఆ ఇప్పుడే పోసుకోవచ్చు అండి. కోల్డ్ అయిన కూడా ఇప్పుడు అంత బాడీ అంత ఆన్ ఏజీ గా ఉంటది కదాండి.
అవునవును
హ్ బాడీ అంతా ఇంకా ఇది అంతా ఎట్నో వర్క్ చేసి చేసి బాగా అలసిపోయినట్టు ఉంటది. కదా అప్పుడు జమయిలాకు ఆ మా సారు ఏంటంటే తను వర్క్ చేస్తడు గదా బాగా హార్డ్ వర్క్ చేస్తడు కాదా
ఉమ్
ఇంగ అప్పుడప్పుడు ఇంగ రోడ్ ఎంబడి కనిపిస్తే తీసుకొచ్చుకొనీ
ఓస్ ఎత్తుకుంటాడా మేడం అవును వేస్తడు మేడం అది చేసుకుంటాడు అవును త పిలుస్ ఆగ్
బాగా వేడిగా మసిలేసరికి అవి మొత్తం టోటల్ గా కలర్ చేంజ్ అవుతదండి ఆ కలర్ ఆ గ్రీన్ కలర్ వస్తది అవునండి
గ్రీన్ కస్మెల్ కూడా కొంచెం ఎట్నో వస్తది మేడం
అవున మ్మ్ ఇది వింటర్ సీజన్ కదాండి మా బాబుకి కూడా మొన్న ఏమైందంటే చిన్న చిన్న కుర్పు లాగా అయినయండి
అవునా మేడం అంటే తల్లీలా అంటే అది
ఆ తల్లి అంటే అట్లే కాదండి అంటే బొగ్గులాగా రాలేదండి
ఆ
చిన్న చిన్న కురుపులు ఎలర్జీ ఇప్పుడు ఏంటి మ్ ఎలర్జీ వస్తది చూసారా చిన్న చిన్న కుర్పులు వచ్చేసి రెడ్ కలర్ లో ఉండి ఇట్లా వస్తాయి కదా
ఆ అవును మేడము అట్లా వోస్తనయ్ ఇప్పుడు
అట్లా వచ్చిందండి అట్లా వస్తే ఏం చేసిండంటె మొన్న మ్ టూ డేస్ బ్యాక్ ఆ ఇక్కడ వేపాక్ కూ మాకు చెట్టు ఉందండి వేపాకు కొ మ్మలు ఆ వేపాకు కొమ్మలు కొట్టి అవి రెగ్యులర్ ఒక త్రీ డేస్ పోసానండి మార్నింగ్ ఈవినింగ్ మ్
ఓ వేపాకు తోన
ఆ వేపాకు ఏంటి వాటర్ లో పెసి మసుల పెట్టానండి
అవునా అహ
ఆ వాటర్లో యేసి మసుల పెట్టి పోసాను
తగ్గింద మేడమ్ మరి
టోటల్గా పోయిందండి మ్
అంటే మీకెవర్ చెప్పిల్ అట్లా వేపాకు
ఏమో అండి మరి ఎవరి చేయంగా చూసిరా లేకపోతే ఎవరినైనా డాక్టర్ని క అడిగిండా తెలియదండి మస్ సార్ అయితే అట్ట చెప్పారు ఇగ ఇగ తను అదే ఏంటిది తనే ఏంటి తీసుకొచ్చాడండి ఆకు
వేపాకు ఉప్పు తొనీ పోస్తే తగ్గిపోయింది మంచిగనే ఉంది మేడం మేడం ఇప్పుడు పిల్లలకు అందరి ఈ లైట్ పురుగు ఏమో పురుగు వారిందని మొత్తం స్ప్రెడ్ అయితంది మేడం
ఆ
ఇప్పుడు అందరికి అట్లనే ఒస్తాందెందుకొ
ఏమో అండి ఇగా అది అది పురుగుల ప్రాబ్లమే కావోచ్చు అండి పురుగే కావోచ్చు వస్తావానికి అట్ల ఉంటాయి అంట అండి పురుగులు
అవునా
మొత్తం పుండులాగా అవుతది కదా అండి అది పురుగు పారితే
అవునవును అట్లనే అయితది
దానికి ఏ అయింట్మెంట్ పెట్టినా కూడా తొందర అస్సలే క్యూర్ కాదు మళ్ళీ
అవునంట మేడం అట్లనే అయితంది చాలా మంది చూసి లో ఒక టూ త్రీ మెంబర్స్ కట్ల
మ్ తన్ మా బాబుకి అయితే నాకు భయమయిందండి అట్లా అంటే కుర్పులాగా అట్లా వస్తే ఏంటి ఎలర్జీట్లా అసలా ఏమేమి ముట్టుకుంటాండో ఏంటో అని భయం అయింది అంటే మా ఇంట్లో ఒక పిల్లి ఉందండి
అవునా మేడం
ఆ
దాన్ని ముట్టుకున్నాడేమోనేసి మీక్ బాయమైంది కావచ్చు
ఆ అవునండి అంటే ఇక పిల్లిని ముట్టుకున్నాడేమో అనేసి భయమైంది ఇంక ఆ పిల్లి ఎక్కడెక్కడ ను్చోవచ్చిందోఏంటో అసలు అంటే ఇక ఒక్క దగ్గర ఉండదు కదా అండి పిల్లి ఇక నాలుగుళ్కి పోతుంది కదా అక్కడ ఏమైనా బ్యాడ్గా ఇట్లా తిన్నదో ఏంటో
క్లీన్గా ఉండవా మేడం అవి కూడా
ఆ అనేసి బాయ్మేసింది కానీ తొందర్నే క్యూర్ అయింది
ఇప్పుడు ఒస్తందిగా మేడం కుక్కల తోని కూడా రేబిస్ వ్యాధి అంటున్నారు
మొక్కలకు ఆ ఏంటండి వైరస్ బాగా వైరస్ శోక్తందండి అంత మొత్తం పైన ఉన్న స్కిన్ మొత్తం పోతుంది అది ఎలర్జీ వచ్చి ఉమ్ ఎలర్జీ వచ్చేట్లా మొత్తం స్కిన్ అంతా అంత పోతుంది అంతా ఇ కుక్కలు అట్లా అట్లా అనేసి ఇంకా మొత్తం అవి చనిపోతున్నాయండి చాలా వర్కు మా దగ్గర అట్లా చే అట్లా ఎంటి బాడీ మీద స్కిన్ లేకుంటాయి చనిపోయ్నాయి చాలా ఉన్నాయండి అట్లా
అవున అట్లే చనిపోతనైకూడా చనిపోడు కాదు మన్షులకు కూడా వస్తంది తెలుసా మన్షులు కూడా అట్లా వేస్తానని ఇప్పుడు మనకు ఫోన్లల్ల చూపిస్థాన్రు కదా
అవునా అండి
ఆ పూ సేమ్ ఆ కుక్కెట్ల చేసిందో మనుషులు కూడా అట్లా చేస్తారట
అవునా నాకు తెలియదండి అయితే నేన్ చూడ్లేదండి ఫోన్లో
మన్షులకు కూడా వస్తంది రెబిస్ కుక్కల్‌తోనీజాగ్రత్త ఉున్నరళ లాలజాలం కిందపడదు
ఆ ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ తోటి వెళ్ళినా కూడా హాస్పిటల్కి కుక్కకార్
మ అందరు అంటున్నారు కానీ అది మాకు బాగా అల్వాటు అయిపోయింది
ఆహ హ
ఆ మేము అసాల్ అట్ల సూస్కోము అది కూడా అట్లా ఇప్పుడు మేము ఎటన్నా ఊరికెళ్ళి రాంగానే అసలు అది అది అస్లు కు కుక్కలకున్న విశ్వాసం మన్షులకు లేదంటారు చూడు అట్ల చుస్త‌ది పైకేస్ నేర్చుకోవ్లని ట్రై చెత్తంటది మా మా బాగాచూస్తున్నాది మేడం కుక్క పిల్లను మా మావయ్య ఎక్స్పైర్ అయిండు
ఉ
మావయ్యప్పు ఆ అంటే మా మావయ్యని బాక్స్లపెట్టి అందరు ఏడుస్తంటె మా మావయ్య బాక్స్కడి పోయి యిట్ల గీరుత ఆంది కు అంటే తన అన్నం వేసి మంచిగా చూసుకున్నాది కదా
అదే అదే అందుకే అంటారు కదా అండి కుక్కకునంత విశ్వాసం లేదురా నికు అని
కుక్కలు నిజంగా జరిగితే మంచిగుండు
అంతే అండి ఇంకొక్కకి చాలా ఉంటందంట అండి అంటే మనకి ఇప్పుడు మనం ఈ రోజు ఒక అన్నం ఒక ముద్ద్ద అన్నం వేస్నం అనుకోండి రేపు మళ్ళీ సేమ్ అదే టైంకు వస్తా ఉంటది ఎదురు చూస్తా ఉంటది ఎస్తారేమో అది అనేసి అంటే కుక్కకు అట్లా విశ్వాసం అంటే ఒకవేళ ఇంకా అదే టైంకి ఒకవేళ వేయకున్నా గుడా అట్లా కాపలుగా గాయినా కూడా వస్తుది
అది బయటికి ఎప్పుడన్నా గేట్ బయట ఎసిరనుకో మేడం ఇక కుక్కలు వేరే కుక్కల కు కన్ అసలు బ్రతకని ఇవ్వట్లేదు నా మనస్ సొంత అంతా అటే గుంజుతా అంటది అసలు నిద్ర పట్టదు వాళ్ళ కుక్కని దిసు వచ్చి మళ్ళా ఇంట్లో ఉంచుకుంటెనే నాకు ప్రశాంతత కుక్క గుడా అసలు అంటే కుక్ కకు ప్రెగ్నెన్ తర్వాత డెలివరీ అయినప్పుడు ఆ కుక్కలన్నీ వస్ రుంలో తడతా వరషం మెర్తాంతాండి మా మావయ్య తీసుకొచ్చి కిందయర అంటాడు
మ్
హలో బేములు మొత్తం వద్దు తెచ్చం డె పిల్లలు వద్దు వద్దు అంటే అది ఏజెసాం అని ఒక్క ఒక్క తన కడుపు కింద పెట్టుకొని తెచ్చి బల్ల పీట కిందేసుకుంది
అవునండి పిల్లల్ని ఇబ్బంది పెట్టనివదు కుక్క వాటి వాటికి వాటి అవే అచ్చు తేబి జెసుకుంటా ఉంటది
బాగుంది చిన్నగా ఉంది మంచిగా ఉంది మేడం అని వు వు చాలా మంది తీసుకెళ్ళారు మేడం మా దగ్గర నుండి
అవునా అండి
పంది పిల్లలు ఓ ఫస్ట్ సారి వన్ తర్వాత ఫోర్ తర్వాత ఫోర్ తర్వాత త్రీ ఇప్పటికి నాలుగు అనుకుంట ఫోర్ టైమ్స్
అవునా
మళ్ళ అంతే ఉంటది చిన్న పిల్లులాగా గాని ఇప్పుడు ఎందుకో పాపం దాంది మొ మొత్తం పైది బూర్ మొత్తం ఊడిపోతాంది మేడం
అదే అదే అండి అదే ఇలర్జీ అండి పైన స్కిన్ అంతా వోతది అదే ఎలర్జి అండి అదే వేరె కుక్క తోటి కొంచెం అటాచ్మెంట్ అయినా గుడా అట్లా అవుత అండి కొంచెం కలిసిన గుడా అంటే బయట కుక్కల తొటి కలవకుండ క
వాళ్ళు ఉత్తి వడ్ల కి దానికి మెడ్స్ చిన్ గుడా ఉంటదంట తీసుకొని చెయ్యలె
మ్ వెయ్యాలండి అట్లా ఇంట్లో ఉంచుకున్న వాటి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మనం
వేరె ఓదులు పెడతం వేరె ఇక్కడ ఏమన్న భగెం మ్ న్న బాగా నాకు అసలు కుక్కల మధ్యలో కుక్కని ఇ చూసుకుంటే ఎట్లా చంపుకుంటామని
హు హు అవును గదండి మరి చూసుకుంటే ఎలా చంపుకు అంటే అంత దగ్గర అయింది కదా అది
లేదు మేడం అన్ని గొడల మించి ఏక్కి మస్తు ఖర్చులే పాపం ఎన్నో సార్లు ఖర్చులో క్కదు
అదే అదే అందుకోసం అనేసి దానికి అలాంటి ఎలర్జీ వచ్చింది
ఒక్క ఎలక కనపడ్డా మస్తు అరుస్తది అసలు
అవునా అండి
మనిషికి సౌండ్ కనపడ్డం మస్త్ అరుస్తది
మ్
ధూలి ఇఅంతవస్థనే ఉంటది ఇగ
అవునా అట్లా దగ్గరగా బెంచుకొని అట్లా ఏమన్నా ఏయి
వుటీగానే నేన్ గుర్చున్నాను అనుకో నా మీ ఒళ్ళొచ్చి కూర్చుంటాది మేడ ఇగ ఇండ్లు తిడాతాంటది నెట్ వెసిన పోదు అస్సలే పోదు ఇగ వోల్లో గుసుఉంటె వోల్లో వచ్చి గూసుడే ఇగా
నీన్న మొన్న ఆహ్
ఇట్లా దేమె సీట్ ఇట్ల మంచ్ చిగా లెగ్స్ హోల్డ్ చేసుకొని మంచిగా కూర్చున్నాడు అనుకో వస్తది ఇక కూర్చుంటా అది ఇగ లేవే లేవేంతలేమ్మ అన్న లేదు గ కింద కూడా పడుకొ కొంటాం మేము పడుకుంటే పక్క పడుకుంట అది ఇగ
ఆహ
తెల్లారి అస్సర్ కుంట అది అసల్ కాల్ల కింద అయిన పక్కల్న అయిన తాటజ అన్
అవున అండి అట్లా కొన్ని చాలా వరికి అదే ఏంటది ఇప్పుడు ఒకటి ఇన్స్టా కూడా బాగా ఫేమ్ అదై తాంది ఫోకత్ అయితాంది చూసారా
ఆ అవును మేడం మరి ఓకే మేడం మరి
అ ఓకే నే
ఆ